హలో
ఇన పడుతు సుప్రజా
ఇ పడుతున్న అంష నువ్వెందుకు చేసినావు నాకే టు కాల్స్ పో నన్నటు
నేను ట్రై చేసిన వచ్చింది ఫోన్ నాకేం తెలుసు చో
ఆ అదే ఈ అజయ్ పిన్ని పిలుస్తాంది పో
ఎవ్వరు అజయ్
మా తమ్ముడు
మా అల్లుడా
నీకు అల్లుడు ఎందుకైతాడు
ఆ బామర్ది అయితాడు మర్చిపోయిన
ఆ
ఆ అంటా తిన్నావా
ఎన్నిసార్లు అడుగుతావ్ తిన్నావా తిన్నవా అక్క అంతకు ముందు ఒకసారి కాదు ఒక తర్వాత ఒకసారి
మ్మ్ సర్లే అక్క తప్పు అయ్యింది అబ్బ ఏం కూర చేసినారు మీ మా అత్త
ఇదే ఇది కూడా మళ్ళా అడిగినా
అవున నువ్వు చెప్పల్ల కదా ఆన్సర్
చెప్పినా కదా పొటాటో ఫ్రై
ఓ
ప
మడి బేడు
ఎవరు
మామా అడిపోడంన్నా
మీ మామ లేడు
యాడికి పోయినట్టు
టూర్కు పోయినాడు
ఏవి నువ్ వో చ్ గదా
ది ఏంది ఏ హే హే సర్లే వంశీ ఏదైనా ఇంట్రెస్టింగ్ గా చెప్పు
ఇంట్రెస్టింగ్ అంటే నా క్కడ ఏం లేదు వే శశి గాడు కావాలంట ఎంటూ తేవు
శశి గాడికి
శశి గాడికి భరత్ కావాలట అదే ఇంట్రెస్టింగ్ ఇప్పుడు
అదే ఏం ఇంట్రెస్టింగా లేదు ఎప్పుడో తెలుసు నాకు
ఓ ఓ సార్ నువ్ చెప్పేది ఇంట్రెస్టింగ్ ఆ
భరత్ హా భరత్ తో ఏం చేస్తాడంట
అది వాడికి వాడికి తెలియాల నాకు తెలీదు అది బాగుంటుంది ది బాగుంన్
ఏమంట
పిల్లల్ని కనాలంట ఐ వాంట్ టు రీబౌంన్ పిల్లల్ని కనాలంట ఇదీ శాసి శశిికళ పిల్లలు కంది అంట
ఏంది భరత్ తో నా
హుమ్ అవును హలో
మ్ హు
మాట్లాడు
ఏం మాట్లాడల మీరు అలాంటి ఆన్సర్లు ఇస్తే
వాడు చెప్పండే చెప్తున్నా నీకు నేను చెప్పింది ఏంది నువ్వు చెప్పింది ఏంది
ఆ పిల్లోడు ఐ వాం టు ఐ వాంట్ టు రీ బాండ్ అన్నాడు
బాండ్ రీబౌండ్
ఆ రీ బౌండ్ కావాలంటే పొయ్యి మాట్లాడుకో కాల్ చేసుకొని
కార్యాల నుంచి ఫోన్ చేయమను
కాదు మెన్షన్ చేసినావు కదా ఆ పిల్లోడిని నువ్వు
చెయ్ల
రీల్ పెట్టినావా
ఆ సోయి వాడు పంపించినాడు
ఆహా
పాపం సుప్రజయ మావాడి బరుత్ బరుత్ బరుత్నే ఇగ తెచ్చిపోతున్నాడు
నువ్ కూడా కదా
ఏవ న ఉతురా
జడి జడిన్ సడిన్
నేను సుప్రజ నేడుస్తున్నాను ఇప్పుడు సెవెంటీ నేడ్చడంలే
హా ఏచ వంశి ఏటి
హాలో
ఏంటి వంశీ
నను ఇప్పుడు ఏడుతు సూపర్జడు సవెంటీ నేడ్చడ్ లే ఫోన్ దగ్గర బెట్కో సుప్రజా ఎందుకు దూరం పెడ్తావ్ ఫోన్నీ
పోను అంటే ఇది ఏంటో కె నోటిఫికేషన్స్ వస్తున్నాయి
హు ఈ రోజు బాగున్నావు సుప్రజ
ఇంగా ఇంగా చెప్పు
నిజంగా డ్రెస్ బాగుంది ఈ రోజు
అది అబ్బ ఎందుకు వంశీ
నాకెందుకో ఫస్ట్ టైం కొత్తగా కనిపించాను అంటే ఆడ్రస్ ఎప్పుడు చూడాలే నిన్ను ఆ అడ్రస్ వేసుకొని
ఆ అవునవును
నిజాం సుప్రజ
అదే వంశీ కరెక్టే చెప్పేది నువ్వు మాత్రం కరెక్టే వంశీ నువ్వు చెప్పేటన్నీ కరెక్ట్
నువ్వు ఎప్పుడూ నిజం చెయప్ప
చాలా సార్లు ఏసుకుని వచ్చా
ఎమోలే అప్పుడు నిన్ను లవ్ కదా ఇప్పుడు లవ్ చేస ఇప్పుడు అప్పుడు లవ్ చేయలే కద నేను
ఎ పో పోయలు
అంటే
ఓ ఓవర్ ఆక్షన్ అని అర్థం
ఉ ఇంకా రేపు ఏం చేస్తావు ఇంట్లో కూర్చోని
ఏం చేస్తాను పడుకుంటాను తిని పడుకుంటాను
అదా అట్ట కొంట మీద పోదాం నువు నేను ఇద్దరమే
ఆ ఆశ నీ తోడుకొనిపో
ఆశ ఆశా సుమిష్ స మజలా బ చేసిపోతారు
ఆహా
నాకు తోడ ఎవరు లేరు నాకు తోడ ఎవరు లేరు అందుకే పిలుస్తాను కావాలి అంటే ఎవరు ఎవరు పోతున్నారా రేపు ఎవరో ఏమి పా ఇంకా ఈ కొవ్వు నా కొడుకు నీ జిమ్మాడి పోని అరే ఎవరు అడుగుతున్నారు రా లే కదరాా అందుకే కదా నువ్వు సుప్రాజాన్ని రా పోదాం మన ఇద్దరమే పోదాము రేపు పోతే సీతారాములా కలిసిందాం అనేసి నాక సోది అంత చెప్పినావు కదా
ఇప్పుడూ ఇప్పుడు ఏమనలేదూ ఓవరాక్షన్ చేస్తున్నాడు శశి పక్కన నుంచి.
అంత గాదు అంతా గాదు కానీ సోమేశూ, శశీ, ఆశ ముగ్గురు ఒక బైక్ లో పోతారు. నువ్వు నేను ఒక బైక్ లో పోదాం. ఆ
నేన్ రాలేను లే.
మనిద్దరం ఒక బైక్లో పోదాం.
రానూ రాలేను అన్నా.
ఎందుక్రావూ.
నేన్ ఇప్పుడు రాన్ నేను వండర్ లాక్ ప్లాన్ చేస్తున్న.
ఎవరెవరూ.
ఎవరు లేదా క్లాస్ అంతా వస్తే క్లాస్ అంతా పోదాం.
లేకపోతే.
లేదూ. లేకపోతే మనమే పోతాం మన బ్యాచు.
క్లాస్ంతా గాదు అందరం అరుణాచలం పోదాం పా.
అవును అరుణాచలం గూడా పోవాల.
వండర్లా పోలేంగా
అరుణాచలం పోయినాం అనుకో, అట్నే పక్కన ఉన్న పాండిచర్రీ కూడా చూడొచ్చు.
ఊ మన్నిద్దరం పాండిచ్చేరిలో బీచ్ లో కూర్చుందాం.
ఊ కూర్చుందం.
ఓ
ఏం తిన్నారు మీరు మధ్యాహ్నం.
మధ్యాహ్నం ఆ ఏం తిన్నాం శశీ బిర్యానీ చికెన్ బిర్యానీ.
నీ పని బాగుంది.
ఊ డబ్బు పెడితే ఎవరి పనైనా బాగుంటాది.
ఆ రోజు బిర్యానీలూ.
ఆ రోజు గాడిద మీదనే అమ్మ బొమ్మా. మా పొదునపూట పస్తు వస్తున్నా అమ్మా. ఏమంటే మెస్ పడటంలే.
ఆ
సుప్రజ అయితే కళ్ళు తిరిగి పడిపోతది మాక్ ఏమీ
నాకంటే బ్లడ్ లేదని పడిపోతున్న మీకేమైంది. నాకేం వద్దులే, నీ బ్లడ్ ఈ ఏంటి నీ బ్లడ్ గ్రూపు. నాది ఏ పాజిటివ్.
ఇద్దరం పాజిటివ్ గానే ఉన్నాం గదా. మరి ఇంక్ ఏమై
శశిది ఏ బ్లడ్ గ్రూపూ.
వాడిది భరత్. వాడిది భరత్ పాజిటివ్ వాడిది. నీక్ అర్ధం కావట్లే వాడిది భరద్వాజ్ గ్రూప్ సుప్రజా ది కూడా ఏ ప్లస్సే రా. అడుగ్
భరత్ భరత్ది ఈ ఓ పాజిటివ్.
లేదూ ఏ పాజిటివ్ వాడిది.
ఓ పాజిటివ్.
ఎవరనిందీ.
భరతే అన్నాడు.
లేదురా నీది నాది ఏ ముగ్గరిది ఏ పాజిటివ్ రా నాకు గుర్తుందీ. అబ్బా మీ ఇద్దరు అసల్ సప్పుడుదేక అరవ బాకండి.
ఆఓ నేను వాళ్ళకి కామన్ ఫె నేను వాళ్ళకి కామన్ ఫ్రెండ్ ని అందుకని వాళ్ళు కలుపుతన్నారు
ఆ కామన్ ఆల్ అదప్ప అ కా వ
అందరికి కా అందరికి ఫ్రెండ్ అ నేను
నాకు ఫ్రెం కాదు ను్ హలో
హలో
నాకు ఫ్రెండ్ కాదు నువ్వు
కాకపోతే మళ్ళీ
కాకపోతే
కక్తు కాకపోతే మాన్లే అంటన్నా అవును అక్కి అకి రోషని ఇంటిక వెళ్లారా
తెలీదు
ఆ
ఏమి
రేపు ఒక్కరేజే కదా ఏం వెళ్తారో ఏమో అనుకున్నా ఏం వెళ్తారో ఏమో బ్యాగు ఏం తెచ్చుకునేది
మ్మ్ ఇంకా
చెప్పాలా ఇంకా ఎన్ని మినిట్స్ ఉంది ఎయిట్ ఎయిట్ ఫార్టీ ఎయిట్ అయింది
మ్మ్
ఈ ఈ కాల్ తర్వాత నేను ఆశాకి ఫోన్ చేస్తా ఆశాకి
మ్మ్ మల్లా కొని
మీరు సిగ్నల్ లేని నీ మీరు సిగ్నల్ లేని ఏరియాలో ఉన్నారు అందుకని మీది కట్
మా రూమ్ లో దండి వస్ సిగ్నల్
దండిగా ఉందా
ఆ నువ్వు నవ్వితే బాగుంటావు సుప్రజ
ఇగ ఇయే ఇ ఇవే ఇవే
ఇదే ఇదే ఇదే అంటే
ఇవే ఓవరాక్షన్ మాటలన్నీ
అలా ఏం లేదు నిజంగా బాగుంటది సరేలే అయితే
ఆ సర్లే కట్ చెయ్
అమ్మ ఆగు పది పది సెకండ్లు ఆగట్ట
పది సెకండ్లు టెన్ మినిట్స్ ఉండాలా
ఆ
మ్మ్
ఆ బాయ్
మ్మ్ బాయ్